మ్.
హాయ్ విన్పిస్తుందా వాయ్స్.
ఆ విన్పిస్తుందండి ఆ విన్పిస్తుంది. ఆ బాన్నాండి మీర్ బాన్నారా ఆ మేమే ఉన్నామండి. ఉమ్ ఉమ్ ఔనండి. ఆ లంచేసామండి.
మ్ హూ ఆ చేసానండి.
ఊహు.
షాపింగ్కి యెళ్దామనుకుంటున్నాను ఎట్లా షాపింగ్ జేస్తే బాగుంటుంది మీ ఐడియ ప్రకారం చెప్పండి కొంచెం.
నా ఐడియా ప్రకారమా అండి ఎట్ల ఉంటుందంటె ఇగో ఆన్లైలొ దీస్కుంటె మనకి వాచ్ నచ్చిన క్లాతు రావట్లేదన్ డి.
ఊమ్.
మల్లీగ ఇబ్బంద్ మళ్ళ రిటన్ బెట్టాలంటె మళ్ళీ ఎకౌంట్లొ మనీ పడ్ పడ్తె పొడవు అని మీ షాపింగ్ ఇంగెక్కడ్ చెయ్యమండి ఓన్లీ చిన్న చిన్న షాప్లొనె జేస్తం ఎందుకంటే అదే ఇంగ చి మనమనుకున్న ధరల్నె దురుక్తయండి.
ఔనండి అనుకున్న ధరల్లొ దొరుకుతాయి ఇప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్సని ఏదో లై లైటింగు ఏసీ అని చు మనకి అట్ల స్టైలిష్గ చూపిస్తార్ గానీ మెయ్ంటెనెన్స్ అ అంత మన పైన నుండి కస్టమర్స్ పైనుండే దీస్కుంటారు వాళ్ళు చార్జెస్ అదే మ మనం నె క్లాత్స్కి బట్టలకి వ చాల ఎక్కువ రేటేసేసి ఆ మెయ్ంటెనెన్స్ మో త్తం కస్టమర్స్ పైనుండి దీసేస్కుంటారు చిన చిన్న షాప్సలల్లొ చేయడం చాలా బెటరండి.
ఔనండి. చిన్న శిన్న షాపుల్నె బా బెటర్ ఉమ్. ఔనండి.
నౌను. చిన్న షాపింగ్ మాల్స్ చిన్న షాప్స్లో అతే ఇంకా వాళ్ళు వ్యాట్ అని జిఎస్ స్టీల్ అని ఈ ఇవన్నీ మెయింటెనెన్స్ చార్జెస్ సన్నీ అవన్నీ ఏం ఉండవు గాద మనకు కొంచెం రీజెన్బుల్గా ఉంటాయి వాళ్ళకు గూడా కొంచెం ఎంకరేజ్ జేసనట్టో ఉంటుంది చిన్న షాప్స్ వాళ్ళకి పెద్ద షాప్స్ వాళ్ళు షాపింగ్ మాల్ స్లొకె ఎక్కువ అట్రాక్ట్ అయ్తున్నారిప్పుడు జనాలు.
ఔనండి.
ఊమ్ ఆన్లైన్ లొ జేస్తారా షాపింగ్.
ఆ చెయ్యమండి తక్కువ అండి ఎందుకంటే ఇగా ఆన్లైన్లొ చెయ్యం ఎప్పుడో జేస్తం.
అంతే అంతే
ఎందుకంటే ఆన్లైన్ లో చేస్తే ఇక అయినా ఇట్లా స్టిచ్చింగ్ మంచి వస్తది రాదు అని చేయ ఏమె
అ అవునండి ఆన్లైన్ అయితే మనకూ కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్ కలర్స్ కొంచెం అనుకున్నట్టుగా రావట్లేదండి క్లాత్ కుడా క్వాలిటీ ఒకే కొన్ని బ్రాండెడ్ ఐటమ్స్ అయితే పర్లేదు కాకపోతే చిన్న ఆ కొన్ని కొన్ని నార్మల్ సైడ్స్ నుండి తీసుకున్నవి మాత్రం ఒక్కొక్కసారి అవి బాగా రావచ్చు లేకుంటే మా గ్యారెంటీ లేదండి వాటి పైన మనకు అందుకె నేనూ నేను ఇంకా ఆన్లైన్ షాపింగ్ తక్కువ ఎప్పుడైన ఓపిక లేనప్పుడు ఆన్లైన్ షాపింగ్ చేస్తాను లేదంటే డైరెక్ట్ షాప్స్ కే వెళ్ళి ఆఫ్లైన్ షాపింగ్ చేస్ చేస్తాము
డ్రెస్సెస్ వేసుకుంటారా శారీస్ కడ్తారా
ఎక్కువ డ్రెస్సెస్ అండీ శారీస్ తక్కువ చాలా తక్కువ సారీస్ ఇంకా టెంపుల్ ఇంతే లేదంటే మ్యారేజ్ డే అలా సారీ కడతాను ఫంక్షన్స్ కీ కడతాను అంటే ఎక్కువ మాత్రం డ్రెస్సెస్ వేస్తాను మీరు
నేనైతే ఎప్పుడు డ్రెస్సెస్ వేసుకుంటా ఈ చిన్నోడు ఉన్నాడు కదా ఇక ఎప్పుడో ఒక్సారి శారీ కడతానండి
అంతే నేను డ్రెస్సెస్సు ఎక్కువ
వు
ఏవి ఇష్టం నీకు డ్రెస్ ఎక్కువ
డ్రెస్సెస్ అంటే కంఫర్టబుళ్ళు టాప్స్
హుహూ మస్త్ ఏమన్న ఇస్తార పలార్ గొ అయిపో
ఆ అంటే పంజాబ్ డ్రెస్గూడా ఎస్తా అండి పట్యాల అంటే మస్తు ఇష్టం నాకు
తే అలా ప్లాజోస్ ప్యాంట్స్ అని పట్యాల అని
బావుంటది ప్లాజోస్ కూడా ఇష్టం అండి
లాంటే కంఫర్ట్ గా ఉంటాయి అందులో ఫ్రీగా ఉంటుంది కంఫర్ట్గా ఉంటాది అవును
ప్లాజోస్ పాంట్ బావుంటయ్ ప్లాజోస్ పాంట్ బాఉంటయ్
ఔను
అ
డ్రెస్సెస్ లోనే చాలా వెరైటీస్ మోడల్ స్తునక్ అవైలబుల్ లో దొరుకుతాయి కదా చాలా రకాల్ ఎస్ కోచ్చు మనం ఏముండదు ప్యాంటు షర్టు లేదా టీ షర్ట్ షర్ట్ టీషర్ట్ ప్యాంట్ అంటే అవును వాళ్నకి లేడీస్కి ఇంకా చిన్న పిల్లలకి ఫ్రాక్స్ ఆ చిన్న చిన్న పిల్లల అమ్మాయిలక్ కి బాక్స్ ఎంత ముద్దు ముద్దుగా ఉంటాయి అంట అబ్బాయిలాకి అయ్ తే ఎన్ని షాపింగ్స్ చేయాలన్నా విరక్ తోస్తది ఈ ఏం సరిగ దొరకవ్ బద్ టెల్ ఒకే మోడల్ గా అనిపిస్తయి అన్ని
మానమ్ మనకె మంచ్ మంచ్ మోడల్స్ సారీస్ అయినా కూడా మంచివనే ఇగ మనీ మనకె వోస్తయి
ఉమ్ సారీస్ కుడ మన మనమ్ మనం ఇప్పుడ్ ఎక్కు డ్రెస్సెస్ ఎస్తున్నాం పాత సాంప్రదాయం ప్రకారంగా సారీస్ అంటేనే చాలా చీరాకట్టు భారతీయ ఆ భారతీయ అ మహిళల యొక్క చీరకట్టు దేశ దేశాలలో గుడా గుర్తు చేస్తా ఉంటరు మన చీరకట్టును ఇపుడు విదేశీయులు గుడా ఫాలో అవ్ తున్నారు మనమ్ వద్ లేస్తున్నాము విదేశీ మహిళలు ఏమో మన చీర కట్టును వాళ్ళు కడతా ఉన్నారు ఇపుర్ సాంప్రదాయంగా ఇంతక్ ముందు పాతకాలమే లో చీరలు కట్టే వాళ్ళు మన భారతీయ మహిళలు ఇప్పుడు ఫ్యాషన్ ఫ్యాషన్ అని ట్రెండ్ అని మనము ఫారన్ వాళ్ళయి మనం ఫాలో అవ్ తున్నము మన చీర కట్ టును ఫారన్ వాళ్ళు ఇప్పుడు కడతున్నారు
ఉమ్ ఇప్పుడు వాళ్ళు నేర్ చుకుంటారు
ఊహుహు హ్ హ్మ్ ఎంతైనా మన ప్రాచీన సాంప్రదాయాన్ని మెయింటేన్ జేయ్ డం అవ్ వే బెటరండి ఎప్పట్ కైనా ఆ చీరలో ఉండే అందం వేరు కాకపోతే కొంచెం కష్టం కట్టడము మెయింటనేంన్స్ జేయడం అనే ఇబ్బంది అని డ్రెస్సెస్ ఎస్ కుంటే ఫ్రీగా ఉంటుందనే తప్ప చాలా ఇష్టం నాగుడా సారీ అంటే
ఔన్ నా
మీకు అంతేనా అండి
నాగూడ ఇష్టం గాని ఈ ఇట్ల ఆ
శారీ అంటే ఇష్టమా అంటున్నాను హలో విన్
ఆ స్యరీ అంటే ఇష్ట మ ఆ ఇస్ ఇన్ బిస్తుందండి ట్యా రీజ్ అటె ఇష్ టమ్ అని కట్టుకోడం రాదు మన్ దాన్ మెయింటెనేంస్ జరిన్ రాదండి అందుకే ఇక ఇగ మ్ చినోడు బాబు ఉంటడు గాబట్టి మెయింటెనెన్ జేయ్ రాద అ
టుంకా ఇబ్బంది ఔనవును చిన్న పిల్లలు ఉంటే ఇంట్ల ఆ మరి కొంగు లాగడము ఇది అయిత ఉంటద్ చిన్న పిల్లలకి
ఔను ఔన్ ఇబ్బంది హ్మ్మ్ ఈ ఫంక్షన్స్ సో త్ చునా గూడా ఇగ డ్రసేసేసే ఎస్ కుంటున్ నా
ఔను
హ్మ్
ఇంకా అంటే మీరు మార్ కెట్ ఎలా ఎలా ఎల్ తరు వెజ్ టేబుల్స్ కి ఆన్ లైన్ లో జేస్తారా మార్ అ కేట్టు వెజ్
లేదండి ఇగ మా ఇంట్ ముందుకి ఓస్తాయి వస్తయి అక్కడే ది స్ కుంటాం మా ఇంట ముందు ఓసన్నే తీస్ కుంటా లేకపోతే మా హస్బెండ్ వచ్చేటప్పుడు అయినా తీసుకొస్తాడు.
ఆహా ఆ పిల్లల్ పిల్లలతో చిన్న పిల్లలు ఉంటే కుదరదు. ఇంకా మార్కెట్ కి వెళ్ళి తీసుకురావడము. ఊడే లేదు అంతే మ్ మన క్ కుదుర్ తుంది అన్ కుంటే రైతు బజార్ కెల్లీ తీస్ కోడం చాల బెటర్ చాలా ఫ్రెష్ వెజ్ టేబుల్స్ దొరుకుతయ్ మనకు ఫ్రూట్స్ వెజ్ టేబుల్స్ అన్ని
అనుకున్న ధరకిస్తారు మల్లా అందులో ఒకటి మనం మంచిగా కాల్టీ ఉంటాయి అన్నీ వండిస్తారు కదా ఉంటే
ఔను ఇప్పుడాన్లైన్లో గూడా ఆ డోర్ డెలివరీ బెట్టేస్కుంటే వ వొస్తున్నాయండి. వెజిటేబుల్ స్ కాకపోతే అంత తాజాగా ఉండవు ఒకవేళ తాజాగా ఉన్నా కూడా అవీ కొన్ని రకాల కెమికల్స్ కలపడం వలన వాటి పైన రుద్దడం పోతలా వెయ్యడం వల్లా మనకవి పాడవ్వకుండా తాజాగా ఉంటున్నాయి. అలాంటి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తిన్నప్పుడు మనకు చాలా రకాల హెల్త్ ఇష్యూస్ ఒస్తున్నాయి అన్నీ.
ఔనండి
అందుకే మేం గుడా ఈ డోర్ డెలివరీ అ ఆన్లైన్ షాపింగ్ చేయ్యము మేము మార్క్ ర్కెటికెళ్తాము డైరెక్ట్ గా మార్కెట్కెల్లి రైత్ రైతు బజార్కెళ్ళి రైతుల దగ్గరె స్వయంగా తీసుకుంటామండి. అలా తీసుకోవడం వల్ల కొంత రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటు టుంది
ఔనౌను
రైతు ఔను రైతుల రైతుల్ దగ్గర నుండి మధ్యవర్తి దీసేస్కొని చాలా తక్కువ రేటికి మధ్యవర్తి ఎక్కువ రేటికి అమ్ముకోవడం వల్ల మధ్యవర్తి బాగుపడుతున్నారు. కని రైతులు నష్టపోతున్నారు మన దేశం
ఔన్ రైతులు నష్టపోతున్నారు
అందుకే మనమే స్వయంగా వెళ్ళీ రైతుల దగ్గర నుండి నేరుగా తీసుకోవడం వల్ల వాళ్ళు తాజావి ఆర్గానివ్క్ ఆర్గానిక్ విధంగా పండిస్తారు. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మనం అవి తీస్కుంటే హ్మ్ ఉమ్
ఇప్పుడ ఆర్గానిక్ వేటబ్లె
ఔను కాకపోతే పెస్టిసైడ్ కొంత ఎక్కువగా పురుగుల వల్ల పెస్టిసైడ్స్ కొట్టాల్సొస్తుంది గని కొంత ఎంతైనా బెటర్ రైతుల దగ్గర నుండి నేరుగా తీసుకోవడము అలా మనము వెళ్ళి బయటకెళ్ళి తీస్క్ తీసుకుంటే మనకు కొంచెం బయట తిరిగినట్టు ఉంటుంది. రిఫ్రెష్ ఐతాము స్ట్రెస్ రిలీఫ్ ఐతుంది. మన గుడా
ఆ అవును తిరిగినట్టుంటది బావుంటదండి.
ఔనండి
మంచిగా ఇట్లా మంచిగా చల్ల గాలికి వెళ్ళొచ్చు మంచిగా
ఉమ్ ఊర్కే ఇప్పుడ్ లేడీస్ ఆ ఇంట్లోనే ఇరవై నాలుగంటల్ నాలుగ్గోడల మధ్య మధ్యల్లే ఈ బందీల్లొగా ఉండడం కంటే కూడా కసేపలా మార్కెట్ కెళ్ళి ఫ్రూట్స్ తెచ్చుకోవడము పిల్లల్కోసం వెజిటేబుల్స్ తీసుకురావడం వల్ల మనము చాలా రిఫ్రెష్ ఐతాం మనకు వాకీ
అంటే మీ పక్కన వాళ్ళతోటేళ్తారా పక్కన వాళ్తో ఎళ్తారా లేప్ అంతేం మీ హస్బెండ్ వాళ్తోటెల్తా
పక్కన వాళ్ళతో ఎళ్తానండి ఫ్రెండ్స్ ఉంటారు కదా వెళ్ళి తీస్కోచ్చుకుంటము కావల్సినవి
మ్ అట్టనే తీస్కోచ్చుకుంటనే బావుంటయి నడ్చుకుంట పోయి రావొచ్చు టై ఆ ఆఫ్ తం
ఒకే అండి